అలోగన్పిస్తు
ఆ వినిపిస్తుందండి మీకు హాయ్ ఏం చేస్తున్నారు
చెప్పాలి
హలో
ఆ చెప్పండి హలో
ఆ చెప్పండి చెప్పండి ఏంటండి ప్లాన్స్ ఆ కాల్స్ వినిపిస్తుంది ఉంది ఏం ప్లాన్ చేస్తారు హాఫ్ డేస్ లో పిల్లలకి ట్రిప్స్ ఎక్కడ
ఆ తిరుపతి అనుకుంటున్నాము వెళ్ళాలని
తిరుపతినా ఓకే ఓకే ప్లాన్ చేసుకున్నారా మీరు
ఆ వెళ్ళాలి ఈ మంత్ ఎండ్కి ఆ మా మరిది గారిది ఉంది ఒక ఒక ఫంక్షన్ ఉంది బాబుది
ఓకే ఓకే కొండపై నేనా
ఆ కొండ పైనే టికెట్లు తలకాయ నొప్పోచ్చేస్తుంది టికెట్లకి
అవునండి లేదు అంటే మీరింకా ఓకే ఓకే అంటే మీరు ఆన్లైన్లో బుక్ చేసేసుకున్నారా త్రీ హండ్రెడ్ రూపీస్ వి
ఆన్లైన్ కాదు అంటే గ్రూప్ ఆఫ్ సిక్స్టీన్ మెంబర్స్ దాకా వెళ్తున్నాము సిక్స్టీన్ మెంబెర్స్
ఓ ఓకే అవున అవును అప్పుడు లాగిన్స్ వేరే వేరే లాగిన్ లో చేసు
ఆ అట్లా కొంతమందికి సుభదము కొంతమందికి నడి చ చెల్ టోకన్ వయించు
అర్థమయింది అది బెటర్లేండి ఇప్పుడు నడిచే వెళ్ళండి ఎందుకంటే మనకి ఇక్కడ లింక్ బస్ స్టాండ్ దగ్గర కూడా వేస్తున్నారు కదా హమ్ స్లాట్
వాళ్ళ ఫ్యామిలీకి ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు బాబు ఉన్నారు కాబట్టి వన్ ఇయర్ లోపు వాళ్ళకి ఫ్రీ దర్శనాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి అవును సుభద
ఇప్పుడు మనకి టెన్త్ ఎగ్జామ్స్ అవును టెన్త్ టెన్త్ ఎగ్జామ్ స్టార్ట్ అయిందంటే కొంచెం రష్ తక్కువ ఉంటారులేండి ప్రాబ్లం లేదు
ఆ
ఆ ఇప్పుడు ఆ ఆ అప్పుడు ఇంకా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే థర్టీ వరకు ఉంటాయి టెన్త్ వి ఆ తర్వాత మీరు ప్లాన్ చేశారంటే సరిపోతుంది
ఆ థర్టీ ఫస్ట్ కే మామూలుగా ఈ మంత్ ఎండ్ కి థర్టీ ఫస్ట్ కి అట్లా
ఆ అవును ఓకే ఓకే అప్పుడు ఏం కాలేదండి మీరు ప్లాన్ చేసుకొండి సరిపోతుంది ఈజీగా ఉంది లేదు అనుకుంటే ఇంకా మనం ఆ శ్రీనివాసం గాని లింక్ బస్ స్టాండ్ భూదేవి కాంప్లెక్స్ లో గాని వేస్తారు టోకెన్స్ మార్నింగ్ ఇంకా త్రీ నుంచి వెళ్ళిపోవాలి మనం త్రీ నుంచి వెళ్ళిపోతే దొరుకుతాయి ఓకే ఓకే ఓ గ్రేట్ అయితే ఆ ఇంకా అప్పుడే ఇంకా మీరు ప్లాన్ చేసుకొని ఇంకా జపాలి
ఆ ఇంకా దగ్గరలో ఉండవన్న చూసుకొని వెళ్ళి రావాలి లాస్ట్ టైమ్ మా బావగారు వాళ్ళది సేమ్ అలాగే ఇంకా అందరం ఒక టెంపో తీసుకొని అలా వెళ్ళొచ్చు. హు
ఓకే ఓకే ఇప్పుడైతే ఈజిగా అయి పోతుందిలేండి. ఎందుకంటే ఇంకెట్లో ఎగ్జామ్స్, ఇంటర్వ్యూ అవి ఇవి ఉన్నాయి కదా. సో కొంచము ఫ్రీ అవుతాది, ఖచ్చితంగా జనాలు అయితే తగ్గుతారు. ఉమ్ మీరు వెళ్ళే టైయానికి కొంచెం బెటర్ అవుతుంది.
రష్ తక్కువే ఉంటుంది. అవునవునవును
సో కాబట్టి నో ప్రాబ్లం అక్కడైతే చూడాల్సినవి చాలా ఉన్నాయిలే. లేదు నేను కూడా అదే అను
అవును అస్ స్
ఆ రామేశ్వరం అనుకున్నాం ఫ అరుణాచలం అనుకున్నాం తిరుమలకి పోయినన కూడా వెళ్ళాం అన్నమాట ఇంకా పిల్లలు ఎక్కడన్నా వెళ్దాము వండర్లా వెళ్దా ము అలా ఇలా అంటున్నారు, చెన్నై అంటున్నారు చూడాలండి ఇంకా ప్లాన్ లేదు. మోస్ట్లీ ఈ మంత్లో తెలిసిపోతుంది.
అయితే ఈ ఉగాది తర్వాత బ్రేక్ దర్శనంకి ట్రై చేస్తాన అన్నాడు మా హస్ బెండ్ చూడాలి ఇగా అది
ఓకే ఓకే శ్రీవాణి ట్రస్టా శ్రీవాణి ట్రస్ట్ ట్రై చేయండి టెన్ థౌజండ్. లేదండి బాబు అసలు దగ్గరికి అంటే ఆ ఎంపీ లెటర్ ఎంపీ లెటర్ది వెళ్ళాం గాని బట్ మాఫ్ ఫ్యామిలీ ఎవరు రాలేదు, ఇంగ నాకైతే దొరికింది. అదే ట్రై చేయ్యాలి, ఈ సార్ అందరం ట్రై చేస్ తున్నాము చూడాలి గట్టిగా ఉమ్ అంటే మోస్ట్లీ నడిచి వెళ్తా ము అన్నమాట ఆ కొంచెం ముందరికి గడపలు నాలుగో గడప అలా ఉంటుంది కదా మనకి
ఆ గడపలికి వ చ్చి ఆ ఫోర్త్ ఆ ఫోర్త్ దగ్గర ఇస్తారు.
హు
రెగ్యులర్ గా చూసేదానికి బ్రేక్ దర్శనానికి చాలా డిఫరెన్స్ ఉంటది నాకు
తెరలు కూడా న్నాను అబ్బ అసలు ఇంకా అక్కడే ఉన్నా మా ముందరా ఉన్నరా అది
అవునా అంటే మనము ఫస్ట్ నుంచి ఒక వేలో చూసాం కదా ఒక్కసారి ఉమ్ బావుంటుంది ఉమ్ మామూలుగా మా బ్రదర్ అక్కడే చదువుతున్నారు, సో తన తనకి మామూలుగా ఉ వెళ్లం వెళ్లం అన్ని ఒక్కసారి విజిట్ చేసి రావాలి ఫ్యామిలీస్ మొత్తం లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అలాగే ప్లాన్ చేసుకున్నాము. శ్రీనివాస్ మంగాపురము ఆ చుట్టుపక్కల ఉన్నవన్నీ వెళ్ళొచ్చాము.
హు హు
జాపా జపాలి కూడా వెళ్ళాలి జాపాలి బాగుంటుందంట లాస్ట్ టైం కుదరలేదు. ఈసారి వెళ్లాలి.
యాక్చువల్ గా పైన చాలా ఉన్నాయి, కింద ఉన్నాయి ఇంకా ఆకాశగంగా ఆ పాప వినాశనము ఇవన్నీ ఉన్నాయి. చాలా గోగర్భ గార్డెన్స్ ఉంటుంది అక్కడ హు హు ఆ మళ్లీ వరాహస్వామి ఆలయం ఉంది కదా అయ్యో చాలా అండి చాలా డెవలప్ చేస అసలు వారాహస్వామి టెంపుల్ కి ఎం ఎంత జనాలు ఉంటున్నాో అ అది చేసుకొని కొండ లోపలికి వెళ్ళాల్సిననికి మనము
ఆ వెళ్ళాలి అవును సొగ మీ చాగంట వారి వల్ల వాళ్ళ ప్రవచనాలు వల్ల పీపుల్ ఎక్కువ ఇంకా ఈ తిరుపతి అరుణాచలం అయితే అతే దారుణంగా వెళ్తున్నారు అరుణాచల
అవునవును
ఆయన వల్లే అసలు ఇంత క్రౌడెడ్ అంటే
ఆ హ మీరు నడిచి కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్యామిలీ ళ్లితో బాగుంది ఇ టు సైడ్ అయితే
నడిచి వెళ్తాం మాక్సిమం ఎక్కువ ఎందుకంటే ఫ్యామిలీతోో వెళ్ళినప్పుడు సరదాగా అవును పిల్లల తోటి ఫ్యామిలీ తోటి బాగుంటుంది
ఈ శ్రీవారి పాదాలయితే దూరం అయిపోతుంది కానీ మనకి
ఉ అవును
ఉమ్
శ్రీవారి పాదాలే కొంచెం షార్ట్ లెంత్ అంటారు కదా దీని కన్నా కూడా అలిపిరి కన్నా మేం లాస్ట్ టైం శ్రీవారి పాదాలే ఎక్కాం అలిపిరి టి కన్నా
అవును కానీ అలిపిరి సైడ్ ఏంటంటే మనకి షాపింగ్స్ ఎక్కువ ఉంటాయి అలా షాపింగ్స్ ఎక్కువ ఉంటాయి దు
అదొక్కటే గానికప్తే కొంచం కొంచెం ఎక్కువ సేపు ఎక్కుతున్నట్టు అనిపిస్తుంది ఫీలింగ్
అమ్మా అసలు చాలా లాంగ్ అయిపోతుంది అలిపిరి మేము ఎప్పుడు శ్రీహరి పాదాలే ప్రిపేర్ చేసేది బట్ ఈ మధ్య అలిపిరి సైడ్
మేము శ్రీవారి పాదాల మొన్న లాస్ట్ టైమ్ ఈ పసుపు కుంకుమ పెట్టామ అనమాట మె కి చాలా ఫాస్ట్ త పైకి
అబ్బో మేలేండి అసలు ఇంక నాకు తెలిసి ఎక్కలేనండి ఉమ్ తగ్గుతాయి తగ్గుతాయి కచ్చితంగా అంటే ఈ సమ్మర్ ఇంకా ఎక్కువ ఉందలేండి ఎండకి ఇంకా వెళ్ళం అంటే నడిచి అసలు ఎక్కలేమో ఆ అస్సలు ఎక్కలేమో అదే అదే
అందులో ఉన్న సమ్మర్ అదే భయమే స్తుంది నాకు ఎలా ఉంటుందో ఏంటో అని కానీ అక్కడ మాత్రం చల్లగానే ఉంటుంది ఎంత ఎండగా ఉన్నా పైన మాత్రం చాలా కూల్గా ఉంటంది
కనిపించదు కానీ అవునవును అనిపించదు అంత అనిపించదు బట్ ఇప్పుడంతా శిలాతోలం కూడా వెళ్ళండి ఒక సార్ ట్రై చేయండి బట్ ఇక్కడ కొంచెము మనకి అడవిలాగా అనిపిస్తుంది అనమాట మనకి
ఎక్కడ కింద పైనన్న
పైనే పైనే కదా మనకి అన్ని పైనే ఇవన్నీ పైనే ఆ
ఓకే ఓకే
నా జపాలి సైడ్ ఇవన్నీ మనకి వెళ్ళకోవచ్చు మ్యాప్
స్వామివారి పాదాలు ఆ అవన్నీ వెళ్ళాము ఆల్రెడీ లాస్ట్ టైం వెళ్ళినప్పుడే
ఆకాశ గంగా కూడా మనకి వెంకటేశ్వర స్వామి కీ అక్కడే కదా మనకి జలపాతం తీసుకొని అక్కడ వెళ్ళలి అభిషేకం స్తారు అంటే ఆ వాటర్ నే ఆయనకి అంటే అసలు ఆ వాటర్ ఎక్కనుంచి వస్తుఉందో కూడా తెలీదు ఆది మీరా కిలగ అవునండి
ఆల్మోస్ట్ మొత్తం అన్ని చూసినట్టున్నారు ఇంక పైన
ట్రై చేయాలి అసలు ఇంకా క్రౌడ్ ఎలా ఉంటారో తెలీదు ఎప్పటికీ ఉంటారనుకోండి ఆయన దగ్గర
అ ఆ ఎప్పుడు ఉంటూనే ఉంటారు. ఒక్క కరోనా టై లోనే మేము వెళ్ళాం ఇప్పుడు చాలా ఖాళీగా అనిపించింది. ఓన్లీ కరోనా టై లోనే చూసాను నేను కొండనలాగా ఎప్పుడు ఏళ్లిన ఫుల్ రెష్ రెష్ అసలుకి కనీసం టచ్ కూడా చేయరు కదా ఆ టైమ్ లో కరోనా టైమ్ లో నో ఇగా డాడీ వాళ్ళు, ఆ డాడీ వాళ్ళు తీసుకొస్తే టికెట్ అప్పుడే బ్రేక్ దొరికింది మాకు ఆ
అదే అదే అదృష్టం
అప్పుడు బ్రేక్ దొరికితే ప్రశాంతంగా వెళ్ళాం అసలా అవును మేబీ మాక్సిమమ్ నాకు టూ టైమ్స్ దొరకొచ్చేమో ఈ మంత్ లోనే అవున్ ఉగాది తర్వాత ప్లాన్ చేస్తున్నారు ఓన్లీ అంటే మా హస్బెండ్ వాళ్ళ ఫామ్ ఫ్రెండ్స్ వరకు ఆ ఇదేమో ఫ్యామిలీ ట్రిప్ ఇది ఇది కన్ఫర్మ్ అయిపోయింది ఈ మంత్ ఎండ్కి
అవునా ఇది చూస్ కొని కాళహస్తికి ఏలేసిరండి సరిపోతుంది. ఇప్పుడు చాలా చేంజెస్ జరిగాయి అక్కడ
అవునవును చాలా జరిగాయి అవును మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కన్స్ట్రక్షన్ లో ఉండింది. టెంపుల్
ఆఆ ఇప్పుడు మొత్తం అంతా చేంజ్ అయి పేయింది. అసలు మొన్న సివరాత్రికి కూడా చాలా బాగా చేశారు వెళ్ళేసి వచ్చాను.
ఆ ఓకే
హుమ్ ఏమంటే ఇంకా మనకి ప్లానింగ్స్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లీవ్ అన్నీ చూసుకోవాలన్నమాట ఎక్కువ రోజులుంటే, మనం అన్ని కవర్ చేయొచ్చు. అన్ మీ లోకల్స్ కానీ పన్నారని అన్ని గోవిందరాజు స్వామి టెంపుల్ అసలు మెయిన్ ఆయనకు ఎక్కువ అస్తరు. పద్మావతి అమ్మవారు హు
హిగారావును వాళ్ళకి ఓ మన్ మామూలుగా విడిగా కూడా జరుగుతా ఉంటాయంట కదా చాలా బాగా చేస్తారు అసలు
అక్కడ ఇప్పుడు కళ్యాణం జెపించుకుంటాం మన కొండ పైన అవును అవును లేద్ అవును దొరకని వాళ్ళు ఇక్కడ కింద జేసేసుకుంటారు కళ్యాణం మ్
చేసేసుకుంటారు. ఆ లాస్ట్ టైం కిందే చేయించుకున్నాం మేము స్లాట్ బుక్ జేసుకొని కళ్యాణ వెంకటేస్ స్వామి దగ్గరే జేయించు కున్నం కళ్యాణం లాస్ట్ టైము
ఓకే అండి. అయితే చూద్దాం, ప్లాన్ చేద్దాం, అందరం మీట్ అవుదాం. స్కరి ఆ ఓకే హు సరే అండి. హు బాయ్ బాయ్ హు హు